హలో ఆ
ఏం చేస్తున్నావు
ఏం చేయలే తిన్న
మేమ్ తిన్నమ్ ఏం పెట్టాలా హాస్పిటల్
పప్పు అన్నాం. మీరు తిన్నారా
హు పప్ సాబార్ పెట్టు, సాబార్ అన్నం, రసం ఏం చేస్తానావు
ఏం లేదు మీరు ఏం చేస్తున్నారు.
నేనా ఏం లేదు కాలి
హ్మ్
ఇంకేం మరి
మీరే చెప్పాలి.
తిరుపతి తిరుపతికి వెళ్ళినావు కదా మొన్న
ఆ
ఒ ఏం లేవా ప్లేసెస్ ఎక్కువగా
ఆ తిరుపతి కొండ మీదికి వేళ్ళామ్ తర్వాత ఇక్కడ కపిల్ తీర్థం ఆ జూ పార్క్ ఎళ్ళామ్
జాపలికి ఏళ్ల లే
ఆహా లేదు అక్కడ వెళ్ళలేదు కింద ప్లేసెస్ వెళ్ళున్నాం చాలా ఉన్నాయి కింద
జాపాలి ఇంకా ఏదో ఉన్నాయి కదా
ఆ అటు అటు అట్టే ఎల్లుండేది కొండమీదికి శ్రీవారి పాదాల పాదాలమి
దాని మీద నుంచేనా పోయేది
అవును
హు
మీరు వెళ్లలేదా ఎప్పుడు
పోలేదు పోవాలి
హు
అనుకుంట అవ్వట్లేదు పోవాలి అది జాపాలికెలాలి జపాలి బాందాడా ప్లేస్ వాటర్ ఆ అది హైలైట్ అతుంది పోతే అక్కడి అ ఇంకా చాలా ఉన్నాయి ఆడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా
వాటర్ ఫాల్సా ఏ తలకోనా తలకోనా
తలకోననా ఏదో మరి ఉన్నాయంట వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఒక చాలా ఉన్నాయి కవర్ చేయొచ్చు ఒక వన్ వీక్ వేస్తే టూరు
ఊమ్ వన్ వీకా ఆ ఊమ్
ఆ అది ఆడ కొండ మీదిపోవడానికే సరిపోతుంది టూ డేస్ ఫష్టే అది ఎక్కాలా మెట్లు ఎక్కాలా
ఆ వాసను కంప్లీట్ అయిపోతది కదా ఆ
అదే ఈసారి ఎక్సామ్స్ ఏనై అక్కడ కెళ్తే బాంటది
హ
ఏమో అది అవ్వదు అవుతుందో తెలీదు పోవాలా నోట్స్లు అన్నీ రాసనావా
ఆ రాస్తూ ఉన్నా నువ్వు రాసావా
ఇంకా లేదు రాయాల రాయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు ఒక పక్క ఏందొ
ఏం రయలేదా అసలు స్టార్ట్ చేయలేదా
స్టార్ట్ చేసా రాష్నా ఇంకా ఉన్నాయి ఒక త్రీ త్రీ యూనిట్స్ ఒక్కొక్క యూనిట్లో ఒక సబ్జెక్ట్లో టూ యూనిట్స్ ఒక సబ్జెక్ట్లో త్రీ యూనిట్స్ అట్ల అంతే కవర్ అయ్యంది ఒక్క క తక్కువలా ఉన్నాయి ఈసారి భయం వేస్తుంది చాలా ఏమై ఏమో రిజల్
ఆ
అంత టఫ్ ఉన్నాయి వి సారు ఏం చే
అవును ప్రిపేర్ అవుతున్నావా మరి
అంత లేదు ఎగ్జామ్ వన్ డే బ్యాటింగ్
మిడ్ టర్మ్ ఎప్పుడు
మిడ్డు ఇంకా చెప్పలేదు తెస్ట్ కదా కస్ అయిపోతే
మాకు జరుగుతున్నాయి
మీ
ఆ
ఫస్ట్ మిడ్ అయిపోయింది సెకండ్ మిడ్ అప్పుడే మీకు ఓహ్
ఆ అవును
నాకొక్కటికిన కాలా ఇంకా అయి పిచ్కలే లా సలమాన్ ఇద్దర అమె వేల్ అయితే అందులో ఏందో అసలు ఎమిది వన్ మంతే ఉంది ఇంకా
అవును వన్ మంత్ లో ఎప్పుడు రాస్తారు మరి త్రీ మిట్స్ మరి వన్ మంత్ లో త్రీ మిట్స్ రాస్తారా
ఎప్పుడుంటే అప్పుడు అంతే ఇంటికి పో ఏమో తెలీదు ఇ హాస్పిటల్ అంతే అన్నారా ఇంకా పిలుచుకోపోరా ఎంత కరెక్ట్ టె డేస్
టెన్ డేసా సిక్స్ డేసే కదా
సిక్స్ డేస్ా
ఆ నీకే కదా తీసుకెళ్ళి నది
మరి కరెక్ట్ టెన్ డేస్ తీసుకుపోయారు
అవునా
టెన్ డేస్ కరెక్ట్ అన్నారు వన్ మంత్ చెప్పిన వాళ్ళు టెన్ డేస్ పిలుచుకోపోయిన
అల
క్లాస్ లు ఎట్లా జరుగుతున్నాయ అమి
ఆహా ఇప్పుడు మిడ్ కదా జరగట్లేదు అది ఏమో తెలీదు మీకు మీకె అప్పుడు
నెక్స్ట్ వీక్ అ వీక్లో ఇంటికి వెళ్ళాల ఉగాదికి ఉగాదికి ఇంటికెళ్తే
ఉమ్ అ అవును
ఇప్పుడు ఉగాదకి పోవా
నువ్వు ముందేళ్లలేదా
యాడ అసలు ఇడే ఉన్నా అప్పటి చి చి టూ మంత్స్ అవుతంది పోలే మళ్ళీ ఇప్పుడు పోకుంటే నేను ఇంకా పోను ఎప్పుడు ఎప్పుడో మళ్ళా పోయ్యేది గణపతి పండకో దేని అప్పుడు కూడాని పోతాన లేద మనమే చేయాలి అప్పుడు
అవును
ఇయర్ అంతే ఇంకా ఇంటికి లేదు ఈడే అందుకే ఇప్పుడు గాలి పోయేసొస్తే ఐస్క్ హాస్పిటల్ చూపించుకుని రావాలా ఆ అది మళ్ళా నాకు ఎగ్జామ్ ముందర ఏదో ఒకటి వస్తుంది అతే అయిపోతా ఈసారి పోతాయి
ఆ
ఇప్పుడు పోదాం ఈ వీక్లో పోతే మళ్ళీ నెక్స్ట్ వీకల్ల రావాల
అవును మర ఇంకా స్టార్ట్ అవుతాయి కదా ప్రిపేరేషన్ ఎట్లా ఆ లేదు వన్ డే బ్యాటింగే ఆ
ఆహా ఫహ్ ఏం సి ఏ అన్ని వన్ డే
ఆ ఇంకేం ది చూద్దాం బాగ్ క్లాసెస్ చెప్పినప్పుడు
అవ్వట్లలా
అవ్వట్లా క్లాసెస్ ఏమి
అ కుమ అంటింది అస్సలు ఉఊరికే పోయి వస్తున్నామంటే అస్సలు
కాబట్టి ఏదో చదివి రాస్తున్నాము
మీ ఎట్టా అయినా ఉంది మాకు
అ